అఖిలా
ఏం చేయట్లేదు. పలావ్ ఎలా చేయాలని ఆలోచిస్తున్నా.
ఓకే ఈజీ అక్కా చెప్పనా.
చెప్పు
అ ఆ ఒక ప్లేట్ తీసుకొని నీకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని అందులోకి తీసుకో. అవి వాష్ చేసుకొని కట్ చేసేసి పక్కన పెట్టుకో క్యారెట్, టొమాటో, క్యాప్సికం క్యాలీఫ్లవర్ ఇవన్నీ ఉల్లిపాయ, ఆనియన్స్, మిర్చి. పెట్టుకున్నాక వాటికి కావాల్సినవి ఉంటాయి కదా బిర్యానీ మసాలా. హలో
ఆ ఇంటన్నా చెప్పు.
అవన్నీ పెట్టుకో పక్కకి. పెట్టుకున్నాక ఇవన్నీ కట్ చేసుకుంటావు కదా, ఒక ప్యాన్ తీసుకొని పెద్దది గిన్నె లాంటిది తీసుకొని ఆయిల్ ఏసి, కొంచెం నెయ్యేసి పోపు దినుసులన్నీ ఏసేసిన తర్వాత అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ను మిర్చి వేయ్యాలి. అవి ఫ్రై అయ్యాక వెజిటేబుల్స్ ఏసి అవి కూడా ఫ్రై చేసుకొని సాల్ టు కారం ఇవన్నీ ఏసి బిర్యానీ మసాలా ఏయాలి. అవి వేసిన తర్వాత రై వాటర్ పోయాలి. రైస్ ఎన్ని గ్లాసెస్ తీసుకున్నామో చూసి దానికి డబల్ వాటర్ పొయ్యాలి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ కి చేసినావ్ అనుకో టూ గ్లాసెస్ వాటర్ పొయ్యాలి అవి ఫుల్ల్ గా మరిగిన తర్వాత మనం ముందు కడిగి పెట్టుకున్న బియ్యం ఉంటాయి గదా ఆ బియ్యం అందులో వేసేయాలి అవేసి పైన
ఫస్ట్ నెయ్యి అయన్నీ ఏసేసాక మనం బియం డైరెక్ట్గా ఏసేయాలా
బహ బియ్యం కాదు బియ్యం వాష్ చేసి పక్కన పెట్టుకుంటాం కదా
ఉ
ఆ అవి ఇప్పుడెయ్యాలి వాటర్ మరిగాక
సరే
ఆ
ఫస్ట్ అంటే మసాలా వేసేసాక వెజిటేబుల్స్ వేసుకోవాలి
ఊమ్ ఆ కుక్ అవుతాయి కదా కుక్ అయిన తర్వాత వాటర్ పోసుకోవాలి
ఉహ్
దీనికి రైత అయినా బాగుంటది లేకపోతే మిల్ మేకర్ కర్రీ అయినా చేసుకోవచ్చు ఎక్స్ట్రా డిష్ కోసం ఎప్పుడు చేస్తున్నావ్
నేనా మధ్యాహ్నం నుంచి అనుకుంటున్నాను చేద్దామని
ఉహు
మీ బావుగారు వస్తారు కదా చేద్దాము
ఓకే
ఇప్పడి దాకా చేయలేదు గదా అని చెప్పి అనుకుంటున్నాను మరి
ఓకే దీంతో పాటు ఇంకేమన్న చేస్తావ ఇదికటేనా
కుంటున్నాను ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే అప్పుడు ఫోన్ జేస్తా నీకు
ఆ సరే సరె
కానీ ఒక డౌట్ ఇప్పుడు మసాలా దినుసులు అన్నావు కదా బిర్యాని మసాలా ఆ మసాలా దిన్సులు ఎన్ తే తీసుకోవాలి మనం క్వాంటిటీ అంటే
ఇలాచీ ఇలాచి రెండు
ఉ
ఆ లవంగాలు నాలుగు కావాలి మిరియాలు కావాలి అంటే ఒక నాలుగు ఏసుకోవచ్చు దాల్చిన్ చెక్క ఒకటి బిర్యానీ ఆకులు రెండు అనాసప్ మొగ్గ ఒకటి పువ్వు ఒకటి ఇలా ఏసుకోవాలి సింగిల్ సింగిల్ ఏసుకోవచ్చు ఇవన్నీ
ఫస్ట్ నా బి కళాయి పెట్టేసి నెయ్యి ఏసుకోవాలా
ఆ నెయ్యి ఆయిల్ రెండు ఒకేసారి ఏసుకోవాలి ఏస్కొని ఆ బిర్యానీ ఆకులు
ఊ ఫస్ట్ ఉండు నాకు నెమ్మది నెమ్మదిగా జె ఫ్రాసెస్ నువ్వు స్పీడ్ గా చెప్తే నాకు కష్టం అయిపోద్ది
అదే ఫస్ట్ గిన్నె పెట్టుకున్న తర్వాత ఆయిల్ నెయ్య ఏసిన్ తర్వాత బిర్యానీ ఆకులు దాల్చిన్ చెక్క లవంగాల్ రెండు
హ
అ కాై ఒకటి జీలకర్ర కొద్దిగా సోంపు ఉంటే సోంపు వేసుకొని ఆయిల్లో ఫ్రై అయ్యాక
ఆ ఫస్ట్ ఎన్ని ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టాలా నాకు పోతే అందులోనే వేసేసుకోవాలమ్మా అంద్రనే ఎేసస్కోొచ్చా
ఆ ఇప్పుడు ఉల్లిపాయలున పచ్చిమిర్చి ఫ్రై అయిపోతాయి కదా
అవును
ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏమేమి వెజిటేబుల్స్ తీసుకుంటున్నామో ఆ వెజిటబుల్స్ అన్నిీ వేయాలి అందులో అ
అసలు ఏమేమి తీసుకోవచ్చో చెప్ప ఒక్కటి నేను తీసుకుని పక్కన పెట్టుకుని కట్ చేసుకుంటాను ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటాను
ఏమంటి
ఏమేం వెజిటేబుల్స్ తీసుకుంటే బాగుంటందో చెప్తే తీసుకుంటాను అంటున్నా
క్యారెట్
హ
క్యాప్సికం కావాలంటే వేసుకోవచ్చు క్యాప్సికం లేకపోతే వద్దు
ఎన్నేస్ తీసుకోవాలి
క్యారెట్ ఒక్కటి సరిపోతుది ఇద్దరిక అయితే
హ
ఒక రెండు టమాటాలు
హ
ఒక బంగాళంప
హ
ఇంకేమన్నా ఉన్నాయి అంటే వేసుకోవచ్చు బీన్స్ బటానీి పుదీనా కొత్తిమీరా
అవును అవన్నీ అవన్నీ ఒకేసారి వేసేచ్చా
పుదీనా కొత్తిమీర తప్ప మిగతావన్నీ ఒకేసారి వెయ్యొచ్చు
ఓకే
అది నువ్వు గిన్నెలో చేస్తే ఇది ప్రాసెస్ అదే విజిల్ పెట్టావ అనుకో ఓ
హ
ఇవన్నీ వేసేసిన తర్వాత ఇవి ఫ్రై అవుతాయి కదా
ఆ
ఇది ఫ్రై అయిన తర్వాత బియ్యం వేస్తావు్ కదా వాటర్ పోసిన తర్వాత విజిల్ పెట్టి కట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకోవచ్చు
అది కాదు నేను అడిగేది ఇప్పుడు అవన్నీ వేసేసి కుక్ అయిపోయిన తర్వాత బియ్యం పోయ్యాలా లేకపోతే ఒకేసారి వేసి పెట్టేయాలా ఒంకొక్కరిలో
ఆ ఆహా వెజిటేబుల్స్ కుక్ అవుతాయి కదా
ఆ
ఉక్కయిన తర్వాత అందులోకి రైస్ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసి కుక్కర్ పెట్టేసుకోవచ్చు
ఏమే నేను అడిగింది అది కాదు ఫస్ట్ ఇవన్ని మూకుల ఎయ్యలా కుక్కర్ లోనే చేసేచ్చా డైరెక్ట్ గా
ఈ కు కుక్కర్ లో కావాలి అంటే కుక్కర్ లో చేసేసుకోవచ్చు
ఫస్ట్ అవన్నీ వేపించేసి చేసేసాక
లాస్ట్ కొచ్చేసరికి కుక్కర్ మూత పెట్టి విజిల్ రాణిస్తా అంతే
ఊహు ఓకే ఓకే
ఆ
కాంబినేషన్ బాగుంటదట దాంతోటి బిర్యానీతో పాటు
రైతా చేసుకోవచ్చు
తవోదు
ఆ మిల్క్ మేకర్ కర్రీ చేసుకోవచ్చు లేదంటే పన్నీర్ బటర్ మసాలా తలా
ఆ పన్నీర్ బటర్ మసాలా చెప్పు ఎందుకంటే ఆయన మిల్మేకర్ తిన్రు
ఓకే
ఊ
ఇప్పుడే చెప్పనా మళ్ళీ చెప్పనా ఇది చేసాక రెండు ఒకే దాంట్ల ఎందుకు
అదే చెప్తావనుకో దాన్ని బట్టి నేను అన్ని తీసుకుని ఒకేసారి కట్ చేసేసుకుంటాను కదా ఏమేం కాలో
ఆ పన్నీర్ పన్నీర్ కర్రీ కూడా పన్నీర్ క్యూబ్స్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వాటికి టొమాటో ఉల్లి లిపాయి ఆనియన్స్ ఇంతే పచ్చిమిర్చి కావాలి వాటికి పెద్ద ప్రాసెస్ ఏముండవు ఫస్ట్ బిర్యానీ చెయ్యి ఓకేనా హలో అ